హలో
హలో
మీ సైడు పా అ పండుగలు ఎలా జరుపుకుంటారు
ఆ మా సైడ్ పండుగలు చాలా విధాలుగా జరుపుకుంటారు ఇల్లు అలంకరించడం పండుగ సమయంలో ఇంటినీ శుభ్రం జేసి దీపాలు పూలు రంగోలితో అలంకరిస్తారు కొత్త బట్టలు ధరిస్తారు పండగ రోజనా చాలా మంది వ సంప్రదాయ బట్టలు వేస్కుంటారు ప్రత్యేక వంటలు చేయడం కుటుంబ సభ్యులతో రుచికరమైన వంటలు స్వీట్లు తయారు జేస్తారు పండుగుల సమయంలో బంధువుల్ని కలుసుకొని అందరూ కలిసిఆనందంగా గడుపుతారు ప్రార్థనలు చేయడం దేవాలయాలకెళ్ళడం లేదా ఇంట్లో పూజలు చేయడం పండగలొల్లో ముఖ్యమైన భాగం ఆ పండుగల సమయంలో స్నేహితులుకు బంధువులుకు స్వీట్లీ ఇచ్చి ఆనందాన్ని పంచుకుంటారు ఆ పండుగల్లోగు చాలా రకాలుగా ఉన్నాయ్ చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉన్నాయి పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయ్ మీ సైడ్ ఎలా జెరుపుకుంటారు
మా సైడు ఎక్ బాగా సంక్రాంతి ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు ఆ సంక్రాంతి పండుగలో ఉదయాన్నే లేచి ముగ్గులువేయడం ఆ ఇంటి ముందు అలంకరిస్తారు ఓ పూజలు చేసి ప్రత్యేక నైవేద్యాలు పెడతారు కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు కొనుకుంటారు ఆ అదే సమయంలో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు కూడా పెడతారు ఆ కొన్ అ ఇవి గాలిపటాలు ఎగరవేస్తారు పిండి వంటలు చాలా రకరకాలు గా చేస్తుంటారు అలాగే అ కుటుంబ సభ్యులు బంధువులు అంతా కలిసి ఒకచోట సమావేశమై సంతోషంగా గడుపుతుంటరు ఆ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ఆ అ అనుచరిస్తారు ఇంకా మీ సైడ్ ఏ ఫెస్టివల్ బాగా జరుపుకుంటారు
మా సైడు ఉగాది ఫెస్టివల్ బాగా జారుపుకుంటారు ఆ రోజు చిన్న పిల్లలకి కోత్త బట్టలు పెడ్తారు టెంపల్స్ కి వెళ్తారు ఉగాది పచ్చడి చేసుకుంటారు రకరకాల పిండి వంటలు చేసుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతారు అందరూ కలిసి చిన్న చిన్న ఆటల్ ఆడుకుంటారు మీ కాళ్ళ సంక్రాంతి కాకున్నా వేరే ఫెస్టివల్స్ బాగా జరుగుతున్నాయి
ఆ వినాయక చవితి ఇది ముఖ్యమైన పండుగ ఆ రోజున ఉదయం లేచి ఇల్లు అంతా శుభ్రంగా చేస్కొని అందంగా అలంకరిచు కుంటాము అలాగే ఆ వినాయకుడు విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజా స్థలంలో ప్రతిష్ఠించి పూజలు ఆకులు పండ్లు మ మరి అన్ని నైవేద్యాలు సమర్పిస్తాము ముఖ్యంగా ఆ ఉండ్రాలు కొజుకట్టలు మోదకాలు వంటివి వంటలను వినాయకుడికి నైవేద్యంగా పెడతాము అలాగే పూజ అనంతరం కూడా సభ్యులంతా కలిసి వినాయకుడి పార్ ప్రార్థనలు చేస్తాము ఆ ఆ కొంతమంది ఇంకా పెద్దగా పండగ జరుపుకునేందుకు మండపాలు ఏర్పాట్ జేసి పెద్ద పెద్ద వినాయకున్ని విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తారు ఆ ప్రాంత ప్రజలంతా కలిసి భజనలు సాంస్కృతిక కార్యమ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే పండగ చివరిను కూడా విగ్రహం ఊరేగింపుగా తీస్కెళ్ళీ ఆ చెరువులో నిమార్జానం చేసి దీన్ని వినాయక నిమజ్జనం కూడా అని అంటారు ఇదే సమయంలో ఆనందంగా నృ త్యలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొంటం మొత్తానికి వినాయక్ చవిత భక్తి ఆనందం మరియు ఐక్య ఐక్యతను తెలియజెప్తది ఈ పండుగ మనకు మంచి ఆలోచనలు విజయం సంతోషం కలగాలని ప్రార్థించడానికి ఒక అవకాశం అలాగే వినాయక చవితి ఇ అంద్ అ అంటే ఆ టౌన్లలో సిటీలో అలా వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఇంటికోచ్చేసి బా బాగా సెలబ్రేట్ చేస్కూంటారు ఇంకా మీరు ఏ అంటే మీరేదైనా ఫెస్టివల్ కి అంతా ఏమన్నా స్పెషల్ అలా ఏమన్నా ఉంటదా
స్పెషల్ అంటే ఆ ఎక్కువ్ బంధువులు ఇళ్ళకు వెళ్తారు ఆ వాళ్ళు వస్తారు వాళ్ళక్ కొత్త బట్టలు పెట్టడం ఆ చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్ చేయడం అలాంటి ఉంటాయి ఆ మీకల్లా జరుపుకున్నట్టే సంక్రాంతి మా సైడ్ కూడా ఆ చాలా బాగా జరుపుకుంటాడు ఆ మొదటి రోజు భోగి ఈ రోజు ప్రజలు పాత వస్తు తులను తీసేసి కొత్త జీవితాన్ని ప్రారంభించ సూచనలో భోగి మంటలు వేస్తారు రెండవ రోజు మకర సంక్ వంతి ఈ రోజు ఆ రంగురంగుల ముగ్గులు వేసి ఆ ఇంటి ముందర అలంకరిస్తారు కొత్త బట్టలు ధరిస్తారు కుటుంబ సబ్ భ్యులు కలిసి ప్రత్యేక వంటలు స్వీట్లు తయారు చేసి ఆనందంగా తింటారు ఆ మూడవ రోజు కనుమ ఈరోజు ముఖ్యంగా పశువులకు సంబంధించినవి రైతులు తమ ఎద్దులు అశువులు ఆవులను అలంకరించి పూజలు చేస్తారు గ్రామాల్లో పశువుల ఆటలు మరియు ఇతర సంప్రదాయ కార్యక్రమాలు జరుతాయి ఆ సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యుల బంధువులు మరియు స్నేహితులతో కలిసి ఆన్ ఆనందంగా జరుపుకునే పండుగా అండ్ సంక్రాంతి అనేది పండగలోనే చాలా ముఖ్యమైంది అండ్ మూడు అదే కదా నాకలా అలా జెప్తున్నాడు మీరుతా హలో
ఆ
మీ కల వేరే విధంగా ఏమన్నా ఫెస్టివల్స్ చేస్కుంటార
టే ఉగాది ఇంకా ప్చ్ అంటే ఉగాది పచ్చడి వేపాకు మామిడికాయ ఆరు షడ్రుచులన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసి ఆ రోజంతా స్నానాలు బాగా పూజలు జేసి నైవేద్యంగా ఉగాది పచ్చడి తింటారు అలాగే అందరూ ఊర్లో వాళ్ళు అంతా కలిసి ఉయాల ఒకటి వేసి అకడ ఉయ్యాల ఊగుతుంటారు ఊ ఇంకా మామూలుగా కుందేలు అలాంటివి కట్టుకొనచ్చి అదంతా ప్రోగ్రాం మాదిరి నిర్వహిస్తారు అలాగే అందరూ కలిసి ఆ ఏ అంటే ఏమైనా ఇట్లా రుసు అలా జరిగితే వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ ఇంకా పే ఆ పిండి వంటలైతే మామూల్ నార్మల్గానే మన ఇష్టం ఏదో ఒకటి చే చేస్కుంటారు కుడుములు ఆరు అట్లు అలా చేస్తుంటారు ఇంకా శ్రీరామనవమి అలా అయితే శ్రీరామనవమికైతే స్వామి ఏదైనా ఆ అది టెంపుల్లో బాగా ఇట్లా చక్కెర వాటరు నిమ్మకాయని కలిపి ఆ అది పానకం అలాగా చేసి అందరికి పంచి ఇంకా ఏనన్న పెసర్ బాలు అలా చేసి అంతా బాగా నిర్వహిస్తుంటారు అందరి రికి సరఫరా జేస్తారు ఊ అలాగే మ్మ్ అందరూ కలిసి ఇంగా సెలబ్రేట్ జేస్కుంటారు ఇంగా మామూలుగా నార్మల్ గానే ఇంట్లో వాళ్ళంతా కలిసి టెంప్ పుల్స్ కీ వెళ్ళి కొత్త బట్టల్ దెచ్చుకొని కొత్త బట్టలు ఏస్కోడం పండుగలకు ఆ పండుగ వొస్తా ఇంకా స్పెషల్ స్పెషల్ గా ఏమన్నా వండుకొని దినేదీ ఏట్కని ట్రిప్పుల్ ప్లాన్ జేయడం మ్ ఫెస్టివల్స్ కి ఆ ఇంకా రకరకాల దేవాలయాలకు వెళ్ళడం అలాంటివి చేస్తుంటారు ఆ ఇంకా మహాశివరాత్రి అయితే ఇం మహాశివరాత్రికి అంతా ఉపవాసం ఉంటారు ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ రోజంతా ఆ ఏటికన్నా టెంపుల్స్ వోయి నైటంతా మేల్క్ కొని జాగారం జేస్తారు ఓ రోజు ఫుడ్ అంతా తినరు ఆ తర్వాత మళ్ళీ నైట్ సాటర్డే ఆ సాటర్డే ఆ సాటర్డేనా ఆ సాటర్డే ఆ ఏదైనా ఆ డే రోజు సూరిని చూసి మల్ వాళ్ళు నైట్ నిద్రవోతరు అలాగే మహాశివరాత్రికి శివుడు ఫేమస్ అందరు శివుడి టెంపుల్ కి క్కువగా వెళ్తుంటారు మీ సైడ్స్ ఏమన్నా ఇట్లా జాగారం అలా చేస్తారా
మా సైడ్ కూడ శివరాత్రి చాలా బాగా జరుపుకుంటారు వ పనులు వద్దండీ లకు పిలుస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బంధువుల ఇండ్లకు వెళ్తారు అంది కొత్త బట్టలు పెడుతారు అండ్ శి శివున్ని దర్శ్ దానికి వీర్ వివిధ రకాల టెంపుల్స్ కి వెళ్తారు చాలా మంది కాళీనడకన వెళ్తారు అండ్ ఆ రోజు రాత్రి అందరు జాగారం ఉంటారు కొందరు ఉపవాసాలు ఉం ఫ్లవరు కొందరు ముకుబడులు ఆ పువులు ఆ పండ్లు అలాంటివి సంహారం ఇస్తారు ఇంకా ఆ ఆ పిలో ప్రతి పండగకి చిన్న చిన్న చిన్న పిలలకు మీరు ఇంకా వేరే ఫెస్టివల్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటారా
ఆ ప్చ్ అంటే ఈ ఫెస్టివల్స్నే కొంచెం ఒగో పండగ ఒగో రకంగా ఒగో ఓగో ఫెస్టివల్స్ కి ఓగో ఐటెమ్స్ అంటే అది ఒక ఫెస్టివల్ ఒక ప్రత్యేకత ఉంటది కదా అలా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అది ఇగ మెయిన్ ఎక్కువగా ఉగాది, సంక్రాంతి బాగా జరుపుకుంటం. వినాయక చవితి వినాయక చవితి అ అంటేనే ఇంకా బాగుంటాది. సంతోషంగా అందరూ కలిసి అంటే ఎక్కడ సిటీలో ఉన్నవాళ్ళు అంత ఇంటికి పొయ్యి
మీరి ఇన్నో పండగల గురించి ఏమైనా అడగాల అనుకుంటున్నారా